పోన్నారా
ఉ బాగునాయి బ్రో మీరు బాగున్నారా
ఆ బాగున్నాన్న ఏ సతులు ఏం చేస్తున్నారు
ఏముంది బ్రో ఇవాళ ఫ్రీనేగా వర్క్ ఏం లేదు
అండే
ఆ
పడ్
ఏంటి ఇయ్యాలి మీ సైడ్ మీ సైడ్ నాన్ వెజ్లు దిగుతున్నాయా ఏంటి చేలం
ఎలాగా నా అతనే ఉంటది సండే కదా సే స్పెషల్ నడతారుంది ఇడిను వెజిటేరియన్ ఏంటన్న ఏంటి విశేషాలు
ఏయ ఉంచంచప్ప మళ్ళ ఏం చెయాలి బ్రేక్ఫాస్ట్ ఏంటి
ఇవాళ ఉప్మా చేసింది అంతేగా
ఆ అట్లా మన టమాటా బాతుల్ద మలేనా
అమలగానే ఇ
ఆ
గోధవరవ్వ
గోధుమ రవ రైట్ మరి ఇ ఏళ ఎంటంటే మనొళ్ళ పిలగాడొకడు అక్కొళ్ళ అబ్బాయి వాన్ని రెసిడెన్షియ లో రాపిస్తే వాడికి సీట్ రాలేదు
ఆ మేయ్
మరి ఇగ ప్రైవేట్ స్కూల్లో ఎద్దాం అనుకుంటున్నాం ఎడిట్ లొకేషన్ ఎట్లా బాగుంటదంటారు
ఎడ్యుకేషన్ అంటే ప్రైవేట్ స్ స్కూల్స్ కంటే ఎ ఎ ఇప్పుడు గురుకులం రాలేదా
ఉ గురుకులమ్ రాలేదు బ్రో
గురుకులం రాలేదంటే మళ్ళా వన్ ఇయర్ ఆగినా ఏంలేదులే కానీ కొంచెం వాడికి స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తూ, గవర్మెంట్లో చదవడనే బెటరు అప్ ప్రైవేట్ లోకెళ్ళి అన్ని డబ్బులు పెట్టి వాడికోక సంవత్ సంవత్సరం అయ్యే డబ్బులు వాడి జీవితాంతం ఉపయోగపడతాయి. అదే గవర్నమెంట్లోనే వాడికి స్పెషల్గా ఈ బుక్స్ కొనియాలి కొన్ని అంటే కాంపిటేటివ్ లెవెల్లో ఇప్పుడు ఈ సైనిక్ స్కూల్స్ జు నవోదయ ఇవుంటాయి కదా ఈ రేంజ్ లో ట్రై జేయాల వాడికి నార్మల్గా ఆ రెంజ్ లో ట్రై చేత్ త్తె గురుకులం వత్తది
హ్మ్
గురుకుల కోసం ట్రై జెతే ఇగా అందుకోసమే నేన్ నవొదే ఉదయ సైనిక్ కు సంబంధించి కొన్ని పుస్తకాలు ఇచ్చేసి జనరల్ స్టడీతో పాటు వీట్ ఇగ స్పెషల్ గా కోచింగ్ ఇయ్యమని చెప్పాలి సార్లని
ఉ ఉ
మనం కూడా ఇంటికాడక్ కొంచెం స్పెషల్ గా దానికి ట్యూషన్ ఏర్పాటు చేసిన అనుకోండి రోజు ఒక వన్ ఇయర్ లో దీనికి స్పెషల్ గా ఇగ రన్ అవుతా ఉంటడు
ఉ
నెక్ట్స్ ఇయరు మళ్ళీ మళ్ళీ గురుకులం రాపిస్తే అయిపోతది గురుకులం కాకుండా నవోదయనో ఏదో ఒకటి రాపి మిస్ అయిపోతది ఇంకా మల్ల ఫిఫ్త్ చదివిన ఏం లేదు అట్లా చేయాలి ఈ ఇప్పటి రోజులలో అస స్టడీస్ అంతా మారిపోయిన కదా అన్న మన అప్పుడు ఏంది అసలు చదువు చెప్తే చాలు అనుకునే వాళ్ళం బట్టలు లేవు ఏం గొం వుండవ్ బుక్కులు ఉండవచ సా సరిగ్గా పుస్తకాలు కూడా ఉండవ్ నోట్స్ లు ఉండవ్ పెన్నులు ఉండవ్ హ బట్టలే ఉండవు వేసుకోవడానికి సరీగ అయినా కాని స్టడీ చదువు చెప్ ఇత్తే జాలు పోయినామ్ ఇప్పుడు వాడికి బట్టలిచ్చి పుస్తకాలిచ్చి నోట్స్ లి ఇచ్చి పెనులిచ్చి బూట్లు ఆ వానికి ఆ అసలు అన్నము పడుకోడానికి బెడ్డు దీన్నిచ్చినా గాని పోరగాళ్లు చదువు కోవడానికి నానా హింసలు పడుతారు తాగకుండా మంచిగా బాలెం అడిగి రాడం ఆహా పని ఈ పని ఏదేదొ లేనిపోని అ తయారు చేయడం ఆ కొంతమంది అయితే పెద్ద పోరగాండ్లు అంతా అమ్మాయిల వెంట తిరగడం లేకపోతే డ్రగ్స్ అని ఏవో కొత్త కొత్త కార్యక్రమలు తారు
ఇప్పుడు ఈ కార్పొరేటు స్కూల్స్ లో బిలో‌. ఫి ఫ్త్ స్టాండర్డ్ కా నుంచి ఏ అప్ టు టెన్త్ వరకి టూ లాక్స్ దాకా నడుస్తుంది అంటున్నారు ఈ ట్యూషన్
ఆ ఓ అవునే అన్న ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ పూల్స్ అని ఆ స్కూల్స్ అని ఈ స్ స్కూల్స్ అని టెక్నో స్కూల్స్ అని ఐఐటి కాన్వెంట్ అని జే ఈ అ అని ఓ వాడికి అసలు ఐదో తరగతికానించే వానకి ఐఐటీ జెయ్యి అం రా రు ఎమ్ మజరి మాైండ్ ఎ రార వాడి మైండ్ర ఎదగలేది మనకి అప్పుడే ఐఐ జై నటు ఇవన్నీ ఐదో తరతికా నుంచి ఆరో తరతికా నుంచి స్టార్ట్ చేస్తాం లేకపోతే ఐఏఎస్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇతాం ఆ మాకడేం ఉంటది మా క్కడఅంతా అంత కట్టాలి అసలు అడ్డు అదుపు లేకుండా పోతాంది అన్న స్టడీస్ ఎడ్యుకేషన్ అంత పెద్ద బిజినెస్ అయిపోయింది
ఆ
తెలుగు రాష్ట్రాలలో అది పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు మీ మన ఆంధ్రస్ సైడ్లో నార్త్ నుంచి చాలా మంది వస్తారు. నాన్ధ్ర గాని, తెలంగాణలో గాని, హైదరాబాద్ లో నార్త్ సైడ్ నుంచి అసల్ మస్త్ గోస్త్ వస్తారు ఎడ్యుకేషన్ కోసం మనకాడ మొత్తం ఇక ఇదే పనిగా ఎడుకేషన్ అని చెప్పేసేసి ఈ రకరకాల ఇవే రకరకాల స్కూల్స్ పెట్టి రకరకాలుగా మేము ట్రైనింగ్ ఇస్తాంమని చెప్పేసిస్తే వాళ్ళందరు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువ్ కుంట్రండ్రు కొన్ని లక్ష లక్ష క్షర ఫీజులు పెట్టేసి ఆ బ్యాంక్ కోచింగ్ లని లేకపోతే ఇంకో రైల్వే కోచింగ్ అని నేన్ అదని ఇదని అసలు ఓ అసలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతారు. ఆ అసలు మామూలుగా లేదు మన దగ్గర బిసినెస్ చాలా ఇబ్బందికరంగానే ఉం ఉందసల్ స్టడీసు ఈ జో ల ల మామూలుగా ఒకప్ప ఇద్దరు పిలగాల్ని చదివియాలంటే కతం ఆస్తులు అమ్ముకోవాల్సిందే
హ్మ్
నార్మల్ స్కూల్స్ లో ఫ్రీగా ఎడ్యుకేషన్ వచ్చేదే లేదు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు టీచర్లు మంచి వెల్ క్వాలిఫైడ్ అంటారు. మరి వాళ్ళ పిల్లగాల్ని గవర్మెంట్ స్కూ స్కూల్లో ఎందుకు చదివిపియారానే క్వశ్చను వాళ్ళు విద్యా వాళ్ళ మా నార్మల్ గా చదివిన వాళ్ళ దగ్గరకి పంపిస్తారు ఏది ప్రైవేట్ లో ఏం చేస్తారు వాల్వి వేడ్ వెల్క క్వాలిఫై టరా వాలైతే లక్ష వేలకు వెల్ అడుగు యావైవేలు అరవైవేలు అట్లా అడుగుతారు ఏదో ఇగ్రీజ్ అయిన వాళు ఇంటర్ అయిపోయి వాళ్ళు అలాంటి వాళ్ళ పెడత రు పెడితే వాళ్ళకి పది వేలు పదిహేది వేలు ఇచ్చినా సరిపోద్ది
అ
అలాంటి వాలం పెడతారు వాళ్ళ దగ్గకి వీళ్ళు పంపిస్తారు వీళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళు చెప్పి పే స్కూల్లా మాత్రం అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం
ఆ
పోడాంగా అయితేంంది
దేనికి
రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు మినిమం అంటే లుక్స్ దాని మనం వ్యతిరేకం కాదులే కాని ఏమైతుందంటే క్వాలిటీ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యకేషన్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు రిజర్వేషన్ పరంగా వస్తాడు ఒకటి మినిమం ఆయన రిజర్వేషన్ ప్రకారం వస్తుడు ఆయనకి నాలెడ్జ్ ఉండదు నాలెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ కు హండ్రెడ్ మార్క్స్ నైన్టీ మార్క్స్ వచ్చినా ఆయనకు రాదు రిజర్వేషన్ లేకపోవడం వల్ల అతని టాలెంట్ త బేస్ట్ అయిపోతాంది
అవును
నార్మల్ టాలెంటెడ్ ఉండి రిజర్వేషన్ లో కొట్టి ఆయన ఈయన చెప్పలేకపోతాడు ఎప్పుడున్నా జనరేషన్ తగ్గట్టుగా చెప్పాలంటే ఈ స్టడీ సరిపోదు కానీ ఈయన నార్మల్ గా ఉన్నాగానీ ఈయనకి రిజర్వేషన్ లో జాబడతాడు ఈనా భయి వాళ్ళకే చెప్ వాళ్ళు ఈ జనరేషన్ దగ్గట్టు ఎలా తయారవుతారు.
అవును అవును
అలానే మనం రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాం అంటే అట్లని కాదులేగాని కొన్ని చోట్ల దానికి ఎగ్జింషన్ ఇవ్వ ఇవ్వాలి లేకపోతే మన స్ట ఆ మన స్టడీస్ గానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గాని చాలా కులాబ్స్ అయ్యేమాదంంది ఇప్పుడు అదేరుగుంది
అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అనుకున్నంత చేతిలో ఏమి ఉండట్లే బ్రరు
అ
ఎగ్జామ్స్ కూడా స్టడీకి తగ్గట్టుగా వాల్యూయెషన్ అట్లా ఏం లేదు చాలా డెత్ తుకాయి అయితే ఉన్న ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు నీట్ అంటున్నారు అయి అంన్ అంటున్నార్ ఇయ్ అంటున్నారు చాలా వరకు కూడా అసలు మొత్తం అసలు మరి ఎందుకని ఎంత చదివిన కానీ స్కోరింగ్ అనేది గేనింగ్ చెయ్ అరే ఎట్లా ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధంలో నెలకొంది మరి ఎట్లా ఇంత లక్షల లక్షలు ఫీజు పెట్టి వాళ్ళ జాబులు కూడా రావట్లేదు మ్మ్ నిరుద్యోగాల పరిస్థితి దారుణంగా ఉండది. బ్రో అసలు ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ పాలసీ కరెక్ట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. మ్ ముందుకాదల్గా ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో డిఫ మనకు చేంజెస్ వస్తాయి ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కూడా చేంజ్ అయితది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోనే నీక్ ఎంప్యమెంట్స్ సంచ స్టడ అనేది ఇంలూడ్ చేయాలి ఆ అడ్వాన్స్డ్ కంట్రీస్ అంటే అదర్ కంట్రీస్లో అదే జరుగుతుంది చైనా గాని జపాన్ కాగానీ వీళ్ళ ఏంటంటే ఎడ్యుకేషన్ టై లోనే వానికికి ఒక పలాఫామ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అంటే వాళ మైండ్ సెట్ లోపల అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది డిగ్నిటీ గాని ఆ ఏమంటారు మన బాధ్యతలు అలాంటివన్నీ కూడా అక్కడి నుంచే నేర్పిస్తారు ఒకవేళ నాకు స్టడీ ఇలా వెళ్తు న్నాను నేను ఇది నా స్టడీ పరంగా నాకు జాబ్ రాకుండా నేను రేపు ఏం చేయాలి అని ఆ రూట్స్ అనేవి అక్కడ నుంచే క్లియర్ వాళ్ళకి గైడ్ ఇస్తు గైడెన్స్ ఇస్తున్నారు ద్వారా ఏమైతుందంటే వాడు రేపు బయటకిచ్చ చినక ఏదైనా జాబు లేదా జాబ్ కాకుంనేం చేయాలనేది వానకి రూట్ ఏర్పడిస్తుంది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇ ఉండదు మాయాక్సిమం
అ
మనకి క్లారిటీ వచ్చేస్తుంది కదా అక్కడే
అవును
అట్లా సిస్టమ్ అనేది అక్కడ బిల్డ్ అయింది మనకడ ఇంక అట్లా బిల్లు కాలేదు ఇప్పుడు చదువుతున్నావు నువ్వు ఉదాహరణ ఉదారణ నీందదావి నా చదువుతా అంటే మనక ఏంటి అడు నా నా టైంలో లో ఏంటడి డిగ్రీ చదివితే మంచిద అంటడిగ్రీ చదవాల అ అనేది నేను డిగ్రీ అవకుడా పోయినా ఏ రీ ఎంతయిపోయింది తర్వా ఇంటర్యి తర్వా డిగీయి అయితే నా పక్కనన్న నా ఫ్రెండ్ మిత్రుడు వాళ్ళ రిలేటివ్స్ ఏమన్నారంటేవ్ టీసీ చేయరా అన్నారట ఇంటర్ పోనే వాడ టిటిస బైడు ఇంకటి ఏమన్నడంట నువ్వు పిటిక్ చేయాలని ఇంకటి చెప్పా వాడుు పాలిక్ బయి ను నను మాత్రం డిగ్రి పోయినా
ఆ
పాటిక్ని బ పోయి నోడు ఎలాలక్ష రూపాయలు్బ్బయితు అండు ఈటి దజయి నోడు గవర్మెంట్ టీచర్యింటడు మీన్ మాత్రం ఏదో ఆ స్పెటర్ అయినా ఆగరికి నేర్చున్న ఆరు నెలలకు కోర్స్ నాకు్ చిడి కానీ ఈ డిగ్రీ నాకు మ పంచజేల ఆర్ నెల కోర్నే తో నేర్చున్న స్కిల్ నాకు ఈ రోజు ఒక చిన్నపాటి ఏదో మనం ఒక జాబ్ చేస్తాం అంటే చూడండి ఎడ్యూకేషన్ సిస్టమ్ ఎలా అవుదో వాడు ముందుగాలా పోయినాడు వాడ్ నాకన్న ముందే జాబ్ కొట్టేసిండు నన్ ఇంకా చద్ తీరగ్తన
క డిపెండ్ అప్న్ స్కల్
ఆ స్కిల్ కరెక్టే గాని మనకు లైన్ ఆఫ్ ర రూట్ అనే రూట్ అనేది తెలియాలి కదా మనకి ఏ రూట్ లో ఎలా వెళ్తే ఎలా తొందరగా మనం డెవలప్ అవుతాము తొందరగా మనం సెటిల్ అవుతాము ఏ రూట్ లో ఎలాంటి అవకాశం చాలా ఉంటాయి అవే అనేది గైడెన్స్ మనకు లేదు కదా అదే మన సిస్టమ్ అనేది మంచి మంచిగా డెవలప్ అయ్ ఉంటే మనకా గైడెస్ అక్కడ దొరికి కే కదా
అవును
ఆ రూట్స్ మన దసే అరే నీ మైండ్ సెట్ ఎలా ఉంది నువ్వు ఏ రూట్ లో వెళ్తావు ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఆ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి దానికి ఎలా నువ్వు ఎదుర్కోవాలి ఎలా ప్రిపేర్ కావాలి ఇవన్నీ శివల్గదా అది లేదు అది మన దగ్గర లేదు అక్కడ ఉండింది కాబట్ వాళ్ళకి సక్సెస్గా అయింది మనం కాలేకపోయినాం చూడండి బ్రో ఏన్ ఏదో రకంగా వేరే స్కూల్ కాదు కాని జనరల్ గా కోచింగ్ అయితే పిలుపుస్తూ చదివయండి మళ్ళీ నవోదయ గాని మళ్ళీ ఇవి అన్నీ రాపించండి ఈసారి ఖచ్చితంగావొతది ఎందుకంటే వన్ ఇయర్ మొత్తం వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో సీట్ రాడానికి అవకాశం ఉంటది అది ట్రై చేయండి
ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ
ఓకే